హలో బాగునావా
ఉమ్ లో
బాగున్నా ఏం చేయాల కూర్చోనిన్నా ఇప్పుడే ఫెస్టివల్ అంతా అయిపోయింది నచ్చు ఎండ్ అయిపోయింది ఇప్పుడే కొంచెం ఫ్రీగా కూర్చోని ఉన్నా హు ఇంట్లో ఫుల్ వర్క్ ఉంది ఉమ్ బయట బాగుంది కదా
ఉ బాగుంది
ఉమ్ ఏమైనా వర్షం పడేటట్టు ఏమైనా ఉందా
వర్షము ఆహా లేద మీకు
ఉమ్ నా కూడా ఏం లేదు
ఉహు
ఉమ్ ఇంకా ఒక వన్ వీక్ నుంచి ఫుల్ వర్క్ ఉందింది లే ఇంట్లో బయట అటు వేక్ అంతా సరిపోయింది
అవును లే ఇంకా బాగా ఫెస్టివల్ కదా
ఊ క్లీనింగ్ అంట షాపింగ్ అంట ఇంకా ఇంట్లో సర్ద్దడము తుడవడము ఊర్చడము అంతా సరిపోయింది ఉమ్
ఫోన్ చేయటం సరిపోయింది
హ అంతే నీకు ఎవరు చెప్పు అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు బాగా ఉంటావు లక్కీ నువ్వు అసలే
కరెక్ట్ ఏ ఇంకా మనం స్కూల్ డేస్ గుర్తుకోస్తా ఉంటాయి అప్పుడప్పుడు నాకు
సేమ్ నాకు కూడా మొన్న ఫోన్ చేస్తానప్పుడు కొంచెం ఓల్డ్ ఫొటోస్ ఉన్నావంతా చూస్తా కళలోని ఎంత బాగుంటివి ఎంత బాగా ఆడుకుంటా అంటివి ఎంత బాగా చదువుకుంటా అంటివి
ట్ట
హ మ్ నచ్చి
ఉమ్
ఇంకా యాన్యువల్ డేస్ గుర్తుకున్నాయా యాన్యువల్ డే సెలబ్రేషన్స్
అవును బాగా గుర్తుంది అంటే ఇంకా చాలా మెమరీస్ బా బాగా గుర్తుంటాయి
ఉమ్
ఇంకా నువ్వు అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ కి లేట్గా వచ్చినప్పుడు ర్తుందా నీకీ
ఉమ్ గుర్తుకుంది ఇంకాచ్చి అప్పుడు ఇంక టిచర్ సచ్చే టప్ ఇప్పుడు అంటా పహ్ ఏటీలేపు మన ఆట్లు మనం
కరెక్టే అప్పుడైతే టీచల్ మన టీచర్ చానా తిట్టేవాళ్ళు మనల్ని
ఉమ్ ఆ టైమ్ లో అసలు ని ఎక్స్క్యూజెస్ వినాల ఎంత నవ్వు దే ఫస్ట్ ఎ క్లాస్ లో అందరిక ఫస్ట్ నాది వస్తే ఇంగ నెక్స్ట్ నిది వస్తాది వింటె
కరెక్టే ఉమ్ నేను అపుడు చానా ఇన్నోసెంట్ లే
నువ్వు
అ
ఇది ఇవాల్టి నమ్మబుద్ధి కావట్లే మాంటా నువే కదా క్లాస్ లో ఎక్కువ మాట్లాడేది
గంతలేదమ్మా అప్పుడప్పుడు అంది కొంచెం
ఉమ్
ఇంకా మాది మల స్తారు బాంటండే
ఉ నా ఫుడ్ షేర్ చేసుకుంటా కర్రీస్ అంటా ఫ్రైస్ అంటా అప్ప అలా ఉంటంట
అప్పుడు మీ లంచ్ బాక్స్ లో నాకు నచ్చింది ఏమంటే మీ మమ్మీ చేసే బిర్యానీ, నాకు బాగా నచ్చుతా ఉండే
హ ఇంకా అడిగిండిజుమిలే ఇంకా నువ్వు తెచ్చే లంచ్ బాక్స్లో, నాకి ఆ పోలీలు ప్లేస్ అది. ఈ బొప్పట్ ఈ అంటారా బొబ్బట్లు పోలీలు ప్లస్ పోటాట్ బెటర్ ఫ్లై సుబింట్లు
ఆ ఇన్ ఇంకా బాగా డైలీ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉండేవాళ్ళం ఇంకా ఎగ్జామ్ టైమ్ లో ఉండాలి మనం ఒక గంట చదు చదవం గానీ మాట్లాడమంటే మాట్లాడ్ తనే ఉంటాం.
ఉమ్ అవును మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాక కొంచెం టెన్షన్ పిక్స్ లో ఉంటుంద అనమాట
ఉమ్ కరెక్టే అమ్మా
ఈసారి ఏమైతుంది, ఏమో ఎగ్జామ్స్ బానే రాసినమా
బారాసినామంటావా నేనైతే ప్రతి నాకు వియ్యల్ వసే పన్ని డౌటే డౌట్ అంట్ అంటే ఒ ఓ క్వశ్చన్ నేన్టె తి చదివిన్ద్ రాలే లాస్ట్ లో అదంతా ఓన్గానే రాస్ చేసిన ఓన్గా
తిన పేపర్స్ కూడా ఉన్నాయి
ఉమ్ హూ వీ ల్ ఎస్ ఎ ఒక్కటి రాసినా నేను బాగా
నేను కూడా వియల్ వసే రాస్తాను కాని దాంట్లో రైస్ టైమ్ ఫాల్ టైమ్ ఉందిరా
ఉమ్
దానికి నేను ఏం ఏం చేసి పెట్టిన తెలిసిన రైస్ టైం ఫాల్ టైంలో అదెందో వన్ అదేంటో త్రీసి ఎల్ బై బీటా వస్తుంది రా
దా ఓకే కదా అది
ఉ దానికి అది కాకుండా వేరేది వేరే వేరే డెరివేషన్ ఉంది డిలే టైమ్ లో నైట్ టైమ్ ఫాల్ టైమ్ అని
ఓహో డిలే టైమ్ది ఏమన్నా చేసినావా
ఆ డిలే అయితే ఏందిరా రాసేస నాకు అప్పటికి కూడా అంత అసలు అది రైస్ టైమ్ ఫాల్ టైము డెరివేషన్తో సహా పిన్ టు పిన్ గుర్తుకుంది ఇప్పుడు నాకు ఛాన్స్ ఇస్తే డిలైవ్ చేసి టుడే చేసేసి వస్తా నేను జోష్ లో రాసేసోచ్చేశిన తెలుసా అంత జోష్ ఎక్కిపోయింది నాకు క్కి మళ్ళా ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్యాడ్ కి పేపర్ ఉంది దాంట్లో ప్రాక్టీస్ చేసింటి
ఆ
చేసి తిన అప్పుడు కాని పన్కు ఇప్పుడు గుర్తుకొచ్చింది మధ్యలో ఆఫ్టర్నూన్ స్లిప్ చేద్దామని పనుకొనిన ఇప్పుడు గుర్త వచ్చింది ఏంటి నే డిలే చేసింది క్వశ్చన్ ఏం అడిగింది డిలీట్ ఏమ అడిగింది రైస్ టైమా ఫాల్ట్ టైమా అడిగింది
ఊఉ అంతే ఒక్కొక్కసారి ఇట్లా జరిగిపోతుంది
ఉ
టెన్షన్ అట్లుంటుంది ఎగ్జామ్ లో నేనైతే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా టెన్షన్ పడతాను, నాకు ఎందుకు ఫాస్ట్గా రాసేదే రాదు. టైం అయిపోతా ఉంటుంది ఒక పక్క ఏందో రాసేసి చేస్త లాస్ట్ లో
నీ సిచ్యుయేషన్ ప్రతిసారి ఎట్లాంటుంది అట్లా ఈ ఈ సారి నాది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ టైమే సరిపోలే తెసనా కి ఎగ్జామ్స్ కి ఎందుకు ముందు నేను ఎక్సట్రా ఎక్సట్రా క్యూషన్స్ కూడా రాసేసి ఒచ్చిన
కదా అహ నేను కూడా ఓకే అన్నిట్లో రాకపోయినా ఏదో ఒక్కదాంలో అన్నా రాసేసి వస్తా అంటి ఈసారి ఆ టైమే లేదు నాకి ఆడ బాగా అంటె రాయాల్సినవి వస్తేనే సరిపోతాంద టైం అదే సలా
ఒక క్వశ్చను ఒక క్వశ్చన్ రాసల్కి వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోంటుంది ఇంకా వాళ్ళ టైం చెప్తారు ఫోర్టీ ఫైవ్ మట్స్ఫ్ లెఫ్ట్ టూ అవస్స్ లెఫ్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెఫ్ట్ అంటారు
కొందరు అట్లా బాగా చెప్తారు టైమ్ ఇంకొందరు ఫ్యాకల్టీ అయితే వస్తలు చెప్ అప్పుర ఒకే
మీకి మంచి హ్యాబిట్ ఉంది నేను వాచ్ నో వాచ్ తీసుకొని వెళ్తావారు నాక ఆ వాచ్ తీసుకుని తీసుకుని కూడా వెళ్ళాను నేను
హ్మ్మ్ నాకు వాచ్ లేకపోతే ఇంకా భయపడిపోతా ఇంకా నేను ఏ టైమ్ ఎంతయిపోతు తనలో నేనేమి ఈడే ఉన్నా అనేసి
ఎగ్జామ్ టైమ్స్ లో నా పాటి మా పిల్లి కూడ జాగరణ చేస్తా అనింది పాటి
పాటి దానికి కూడా కష్టాలు వచ్చినాయి
మా టి నుంచి సాయంత్రం వరకు పనికి పోయి మళ్ళీ రాత్రి అయితే సినిమా చూపిస్తుంది ఆ అమ్మి కి ఇదన్న కాదు మొత్తం అన్ని పిల్లిలు కూడా అట్లే
అవి అంటె వాటికి లైట్ ఉంటె నిద్ర రాదేమో గదా
అంటే అట్లా ఏం ఈ డే మొత్తం బాగా పనుకుంటాది
ఆ మళ్ళ నైట్
నైట్ ఆడతాయి బాగా ఆడతాయి
హ్మ్
అవి పనుకునే పొజిషన్స్ ను చూడాల నిజం ఎట్లా లావుతాము అని అట్లో పనుకుంటున్నది అన్మాట
ఆహా మీ దగ్గరున్నది
అబ్బాయి చేయించలేదది
ఉహుం
సిగ్గు లేకుండా చేస్తాయి పనులన్నీ
ఉహుం
అ అమ్మా అయితే కొంచెం పద్ధతిగా ఇట్లా అట్లా పంకుంటారు
కరక్టే మీతో ఎప్పటి నుంచి ఉంది మీకు పిల్లి
ఇది మేము ఫిబ్రవరిలో తెచ్చుకున్నాం అంటే మాకు న చానా ఇష్టం అనమాట మా ఇంట్లో కోల్డ్ అంట పిజిఎన్స్ మేకలు
హు
ఇవంతా మ చిన్నప్పటి నుంచి పెంచే పెంచు పెంచుతా వస్తాంది మీము రబిట్ సంట ఆ ఏంది అది ఉడతలు
ఉహ్మ్
హ అవంతా
ఉహుం
చాలా ఇష్టంగా పెంచుకుంటాం మేము అనిమల్స్
ఉహుం న ఏం లేదు లే ఆహా ఫిబ్రవరిలో అంటే ఎవరి దగ్గర అన్నా తెచ్చుకున్నారా లేకపోతే కొన్నారా
అంటేేను తెచ్చుకున్నాం తీసుకో అంటే చాలా రోజులని చూస్తాను తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని మా అమ్మ కొంచెం భయం ఉండేదనమాట పిల్లిని పిల్లి అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా మెత్తగంటంది భయంమై యిత్తుది మా అమ్మకి ఇప్పుడేం లేదు ఎతుకొని అచ్చి ఏస్తుంది పనుకోరా నా పైన పనుకోరా అంటుంది మా అమ్మ అన్నీ చేస్తుంది చానా అడిక్ట్ అయ్ తినమనమాట దానికి మేము ఇప్పుడు
మ్ హు మాకు ఇంట్లో లేదు గాని మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది
మ్
మ్ అప్పుడు చూసిన నాకు పిల్లిలంటే చానా భయం ఏమన్నా భయమే నాకి మ్మ్
అవునులే ఎగ్జామ్ ఎగ్జామ్స్ అంటేనే భయం నీకు ఎగ్జామ్స్ అంటేనే భయం ఇంకా అంతా భయం ఉంల్సిందిలే
కరెక్టే ఇంకా
ఇది ఏం చేస్తుందంటే నైట్ లో వస్తుందా చెలి అయితానిందేమో టూ డేస్ నుంచి వస్తుంది బెడషీట్ లోప్ ప్పల్ దూరుతుంది మెల్లగా మెల్లగా దూరేస్తుంది నన్ను కొంచెం కొంచెం కొంచెం జరుపుతా జరుపుతా వచ్చేస్తుంది బెడ్ షీట్ మొత్తం తీసుకుంటది పిల్ల మొత్తం నేసుకుంటది పనుకుంటుంది
ఆహా
ఉ ఇంగ నేను మళ్ళ ఇంగో బెడ్షీట్ తీసుకొని పనుకోవాలా
మ్ హు ఇందే తెలివి చూడు దానికి
మ్మ్ ఇంకా మార్నింగ్ ఫోర్ కి లేసెసి త్రీ థర్టీ నుంచే వెయిట్ చేస్త్ అంటుంది మా డాడీ ఎప్పుడెప్పుడు లైట్ ఆన్ చేస్తాడు ఎప్పుడెప్పుడు లైట్ ఆన్ చేస్తాడు లేస్తుంది సర్ టుర్రమన పోతుంది
మ్ హు సరేలైతే తినేసి మళ్ల చేస్తా
ఉ సరే ఐతె బాయ్
మ్ బాయ్